హలో హలో
లో విన్పడ్తుందా
ఆ
ఏం జెస్సుంది పాప
పాప ఆడుకుంటుంది.
చెప్పు ఆ సీరియల్ గురించి స్టోరీ కృష్ణ ముకుందా మురారి సీరియల్
కుంద మురారి కదా అయితే మురారి
హ
ఒద్దు తాళి గట్టిచుకో పెళ్లిఎస్కో ఆదర్శ్ కు నువ్వు అంటే ఇష్టం నిన్ను నాకంటే ఎక్కు ప్రేమిస్తున్నాడు పెళ్ళి పెళ్లి పెద్దైన ప్పనుండి ఆదర్శ్ ఎవరో పెద్దమ్మ కొడుకు సొంతం
అ ఆహా అయ్యో ఆమె బాధ పడింటాదె చాల బాధ
ఉమ్మ్ అంటె ఇంగా ఇగ వాళ్ళ అమ్మకి చెప్తది ఎవరికి చెప్పది వాళ్ళ నాన్నకి ఇట్ల గంటే ఆ ఆహా చెన్నై కి పోత అన్నది ఆ మురారి ముందే పెళ్లి అయిపోతది అన్ని అయిపోతయి ఆగస్టులో పెళ్లి చేసుకుంటాది
అయ్యో మరి ఎట్ల
చిన్న ఒకే ఇంట్లోనే ఉంటారు కద అప్పుడు అందరు
ఓకే ఆహా అంటే వాళ్ళు ఉమ్మడి కుటుంబమ వెళ్ళు సో కజిన్స్ కూడ కలిస్ ఉంటారు ఒకే ఫ్యామిలి లోన ఒకే ఇల్లి లో ఇంటిలో
ఆ వుంటారు ఉంటా అక్కడ ఇంకా ఏమె ఈయన తో ఆదర్శ్ తో సరిగా ఉండదన్నమాట ఇష్టం లేనట్టే బిహేవ్ చేసుకుంటు ఉంటది
అవున ఆదర్శ్ బాగుంటడా బాగ ట్రీట్ చేస్తడ ఆమెని
బాగ ట్రీట్ చేస్తడు ఇష్టంతోనే ఉంటడు అయితే ఇగ ఫస్ట్ నైట్ రోజే నువ్వు నాకు ఇష్టం లేదు నేను ఒకరిని ప్రేమిస్తున్న అని చెప్తది
అవునా అయ్యో మరి బాధ పడతడా వాడు
ఆ ఇగ ఎవ్వరికి చెప్పకుండ ఇట్ల సైలెంట్గ ఉంటడు
అ వెయిట్ వెయిట్ వెయిట్ వెయిట్ మా ఆదర్శ్ మంచోడేన
ఆ ఆదర్శ్ మంచోడే మంచిగ ప్రేమిస్తుంటాడు అందర్నీ ఉ చెప్తే ఆ మాట చెప్తే బాధపడతారు అందరు
ఆయన క్యారెక్టర్ మంచిదేన ఆయనది ఈమె
ఆహా మంచిదే ఈమి కూడ మంచిదే బట్ కాకపోతే
ఆమె ప్రొఫెషనే న ఆమె ఏం చేస్తుంటది
అది అయితే తెలియదు కానీ బ్యూటీషన్ ఏదో చేసుకుంటది తను ఏమో సరిగ గుర్తులేదు అయితే సరే మీరు మురారి పోలీస్ జాబ్ జేసుకుంటడు పోలీస్ అతను ఆదర్శ్ అచ్చేసి ఆర్మీలో ఉంటడు వన్ మంత్ లీవ్ పెట్టుకొని పెళ్లికి వచ్చుంటాడు పెళ్లి చేసుకోవడానికి
హో నెక్ట్ టైమ్ అయితది
నో ఉమ్మడి కుటుంబంలో ఉండి ఇంగ ఉంటారు కదా వాళ్ళు
ఆ
ఉన్నప్పుడే మాకు అంటే ఇంకా ఆ గాడు కూడ ఇంట్లోనే తిరుగుతుంటాడు మిమె మురారికి న కాలే మురారికి నచ్చినట్టే ఉంటుంటది ఇంగ ఆదర్శ్ తో ఏం సరిగ ఉండదన్నమాట
మా ఆదర్శ్ ఓకే మరి మురారితో బాగుంటుందా మరి ఇంట్లో మాట్లాడుతుంటద మురారితో
ఉమ్ మురారి మురారి వద్దు నాతో మాట్లాడకు నీకు పెళ్ళి అయింది నాతో మాట్లాడే విధ ఆదర్శ్ వింటే ఆదర్శ తోనే ఉండయని చెప్తుంటాడు
అయ్యా ఆ ఆమె వాళ్ళత్తా మంచిదేనా వెయిట్ ఆమె వాళ్ళత్తా మంచిదేనా
ఆ అత్త మంచిదే
క్యారెక్టర్
ఆ మంచి ఫ మరు ఆధిక ఆ మాట్లాడుతా ఉంటే మంచిది కాదు ఆదర్శం తమ్ము అదర్ శు భార్య అనవ వీలా పం ఎదు నాతో మాడదు ఇ మరచిపోవది చెప్పే చెప్తుంటడు ఎట్లా మర్చిపోవాలి నేను నేమి ఇట్లా మర్చిపో ఏ ఇలా హా లవ్ చేస్తానే ఉంటధి ఆ మషం పెళ్ళి చేసుకునే వెళ్ళిపోదామ అ ఉంటది ఇంగా ఆదర్శకి వన్ మంత్ అయిపోతుది వన్ మంతంత్ అయితే వన్ మంత్ అయి తే వన్ మంత్ తర్వాత అతను ఆర్మీకి వెళ్ళిపోవాలా వెళ్ళిపోతుంటాడు
ఆ
వెళ్ళిపోతాడు కూడా
వెళ్ళిపోతాడు. తర్వాత ఈమె ఇంట్లోనే ఉంటద వాల నాన్న తోనీ వెళ్లిపోతద.
మకుంద ఇక్కడే ఉండాల మకుంద ఇక్కడే ఉం ఇంట్లో అతింట్లో అంట అత్తలతో మురారి కూడా అక్కడ వెళ్ళ జాబ్ చేస్తుంటారు ఇంకా మురారి వెనకాల తిరుగుతా ఉంటాడు ఇంగ ఆ తర్వాత ఇంగ ఆ ఇంకా అతను పని చేసే ఆఫీసర్ పై ఆఫీసర్ కూతురు కృష్ణ కృష్ణ కృష్ణ క్యారెక్టర్ వస్తుది మురారి పని చేస్తుంటారు కదా పోలీస్ డిపార్ట్మెంట్ లో దారి అదర్శ కృష్ణ ఇప్పుడు వస్తది. చూడు కృష్ణ ఇప్పుడు వస్తది చూడు
అంటే అమ్మాయా అబ్బాయా
అమ్మాయి
అమ్మాయి ఆ
మురారి మురారి పనిచేసే డిపార్ట్మెంట్ లో కొలిగ్ వాళ్ళ కూతురు మురారి ఆ కృష్ణ
మురారి వాల్ల పని చేసే డిపార్ట్మెంట్ లో కొలీగ్
ఎపుడు కూతురు కృష్ణ
కొలిగ్ కూతురు కృష్ణ ఆ ఓకే
అంటే మన ఎవరో రడీలు అల్లరి బాగా చేస్తుంటార అనమాట ఆమెకి తల్లి లేకుంటది చంద్రాన్ని చూసుకుంటుంటాడునమాట. వాళ్ళ నాన్న మంచి ఆఫీసర్ అనమాట పోలీస్ అతను కూడా అయితే ఆ అల్లరి చేస్తా చిన్నప్పుడు నాన్న చంపడాలనికియిళ్ళినప్పుడు మూరారి కాపాడుతాడు సేవ్ చేస్తాడు వాళ్ళ నాన్న చనిపోతాడు
చ సేవ్ చేస్తాడా సేవ్ చేసినా కూడా చనిపోతాడా
ఉం సేవ్ చేస్తున్నా ముర కృష్ణ వాళ్ళ నాన్న చంపి పోతాడు అప్పుడు కృష్ణ ఎవ్వరు లేని వంటరుది అయిపోతుది వాళ్ళు తీసుకుపోవడానికి చస్తారు ఆహా లేదు లేదు ఉహు లేకపోతే ఇంకాము రాలేదు అదంటే ఇంకా ఒంటరిగా ఉంటాది కదా అని చాలా మంచిది ఇన్నోసెంట్ గర్ల్ అని ఇగ ఆ ఇంటికి రాని తీసుకెళ్లి పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిపోతాడు
పెళ్లి చేేసుకుంటాడా
ఆ పెళ్లి చేేసుకొని తీసుకెళ్ళిపోతాడు వాళ్ళ ఇంటికి అంటే వేరే ఒక రఐడియా తాను తాళి కట్టడానికి వస్తుంటాడు తాళి కట్టడానికి వస్తుంటే తాళి తీసుకొని నా బిడ్డని బాగా చూసుకో అని చెప్తాడు మా కృష్ణ వాళ్ళ నాన్న మీరే సార్ బాధ్యత నా బిడ్డని మంచిగా చదివి డాక్టర్ చదువుతుంది నా కూతురు మంచిగా చదివించండి మీరే చూసుకోండి సార్ పెద్ద డాక్టర్ కావాలని నా కిర్తి కోరికని చెప్తాడు
అయ్యో ఆ తర్వాత ఏమవుతాది
అదే రౌడీలు తన వెంట ఒక ఉంటాడు వాడు తాళి కట్టడానికి వచ్చినప్పుడు ఈ తను సేవ్ చేసి పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకొనిపోతాడు
ఆ మీరు మురారి ఎట్లా ముకుందా ఎట్లా రియాక్ట్ అయితాది ఈమె వీళ్ళ పెళ్లి చూసి
ఇగ పెట్టే ముందు వాళ్ళ పెద్దమ్మ ఆగురా నాకు చెప్పకుండా తీసుకొచ్చుకున్నావ్ అంటే నేను వాళ్ళ నాన్నకు మాట చంపోదమ్మా నేను చెప్పకుండా చేేసుకోవడం నా తప్పు అ నేను వాళ్ళు నాన్నకి మాట ఇచ్చాను తనకి ఎవరు లేరు తనొకనద అంటే వాళ్ళ పెద్దమ యాక్సెప్ట్ చెయ్యదు
చెయ్యదు ఆ ఇంట్లకి రానిస్తదా అయినా కూడా ఇంట్లకి రానిస్తాదా
అ గెంటేస్తే మురరకి కూడా ప్లేస్ లేకుంటా అయిత
ఇంట్లో నుండి గెంటేస్తాడా వాళ్ళ పెద్దమ్మ
గెంటేయదు మురారి పేరెంట్స్ పిలిచి వాళ్ళ పెద్దమ్మ నే ఉంచుకుంటాది
ఓహో ఇంకా ఇంట్లకి ర రప్పించుకుంటాదా
ఆ ముకుంద ఆహారకి పట్టు ఇంట్లోకి పిలువని చెప్తది
ఆ
మీకుందనే హారతిచ్చి ఇంట్లకి తీసుకొస్తాది
ఆ అంటే ముకుందా యాక్సెప్ట్ చేసింటద వాళ్ళు ఇద్దరిని అట్లయితే
కానీ వాళ్ళ అత్తా చెప్పి ఉంటాది కదా చేయ ను్ ఈ పని చేయంటే ఇంకా శివగామి టైం అన్నమాట వాళ్ళ అత్త ఇంకా సరే అని హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానాం చేస్తుంది ఇ తర్వాత వాళ్ళు ఇద్దరు హీరోయిన్ బాధ పడుతుంటాది ఇంట్లో ఉన్నారు కృష్ణ బాధ పడుతుంటాది నేను స్టడీ చేయాలి చదువుకోవాలిని ఇ ఇది అలా అల్లరి చేస్తుంటాది అన్నమాట చిన్నపిల్ల లాగా కృష్ణ ఇంగ వాళ్ళ పెద్దమ్మకి నచ్చుతలేంటేది అయిన కూడా ఊకుంటాది తిట్టు తంటా ఉంటాది ఎప్పుడు ఇంగ ఆమెకి చెప్పినా సటిస్ఫ అయితుంటాది ఇంగ
అవులే ఇంగ ఇప్పుడు విలన్ మురు ముకుందా అయితాదా కొంపతీసి
ఆ ముకుందా నే విలన్ కృష్ణ ముకుందా మురారి
కృష్ణ హీరోయిన్ ముర్ మూర్ మురారి హీరో ము కుందా విలన్
ఉమ్
కే ఆ నెక్స్ట్ టైమ్ అయితది ఇంకా?
చేసి ఇక అదే ఇం అవి చేస్తా ఉంటదేమో రారి కోసం రారితో ఉన్న రారి ఏ ఇంట్లో తిట్లు వినకుండా ఉండాలి. ఎవ కానట్ మాట్లాడుకుంటారు అ ఇది చేసుకుంట కానీ న నా ఆ పెళ్ళ అయింది నన్న కూడా వదులేని చెప్తాడుది మురారి నాకు పెళ్లి అయిదని నన్ను చెప్పేస్తడు
మరి మురారి ఇంక ఇష్టం ప్రేమ తగ్గిపోయింది కదా మే మీద మొ ము
తగ్పోంటా తగ్పోంటాది
ఇప్పుడు కృష్ణాని లవ్ చేస్తుంటాడా ఏమైనా?
హు కృష్ణ వ చేస్తున్నాడు కృష్ణని ఇంకా డాక్టర్ చదివిస్తూ
అ స్టీల్ ఇప్పుడీకి కూడా రన్ అయితుంద సీల్ ఉ ఇ సీరియలు
టూ ఇయర్స్ అయిపోయింది ఇంతకు ముందు ఫ మంచిగా చూస్తుంటే ఆ ఇంకా అట్లనే ఆమె ఇంకా కృష్ణ తర్వాత ఇగ కృష్ణ మంచి గ అయి పెద్ద డాక్టర్ అయి ఇంగ అందరికి తీసుకుంటా ఉంటది ఇగ మళ్ళీ ఆదర్శ మళ్ళీ వస్తాడు. మళ్ళీ వచ్చినా కూడా అక్కడ కూడా యాక్సెప్ట్ చేయ్యదు.
ఇమె చేయ్యదా ముకుందా ఆంగ
ముకుంద్ చెయ్యదు అప్పుడు అప్పటికి అందరికి తెలిసిపోతుంది ఇంట్లోమ్న్న ముకుంద ముకుందలు అస సారినె పెళ్లికి ముందు కానీ ఎవరికి చెప్పాలెదు చెప్పింటే సరిపోయేదుగాద ముందే అని అ అనె అనుకుంటారు అందరూ వాళ్ళిద్దరు క్యా ఐదున్నర నెలల్లో నిుసుకుండాలి గాని చెప్తారు కానీ మీకున్నా ఇప్పుడి ఇంటికి పెద్ద కోడలు ఆదర్శ ఏమ చనిపోతాడు అనుకుంటా ఆ సీరియల్
ఎందుకు?
కలుసుకుంటారు లాస్ట్ కే సండే అని గుర్తులేదునంటే ఉమ్ కలుసుకుంటారు అండి మరి లాస్ట్కి చాలా బాగా జరుగుతాది సీరియల్ మంచిగా బావుంటాది. ఇ వాడ బానే వడదుంటాయివి వాడ ఉద్దు వదుంటుంట కాని అని ముకుంద బాప బావుంటాది
అంటే
బావుంటది ఆ ఆ క్యారెక్టర్ క్యారెక్టర్ బాగుండదు కానీ మనిషి బాగుంటది అమాట క్యారెక్టర్ మీలాంటి కారక్టర్ కృష్ణ కూడా బానే ఉంటది.
యాక్చువల్ గా చెప్పాలంటే మెయిన్ క్యారెక్టర్స్ ముకుంద మురారే కృష్ణ మధ్యలో వచ్చింది ఇంగ
మ్ కృష్ణ మధ్యలో వచ్చిందా
ఆ సీరియల్ ఒక సగం మధ్యలో వచ్చిటది
కృష్ణ ముకుంద మురారి ఉమ్ ఈ లాస్ట్ కి ఎండింగ్ ఏమైతుందో నేను ఎండింగ్ మర్చపోన సరియల్ అయితే మంచిగానే ఉంటాది. ఏ అప్పుడే చూసుంటాది అది
అవులే టూ థౌసండ్ టూ వల్లో వచ్చిందంటే ఈ డ్రామా ఇంత పాత టు వేలు
వల్లో కాదు ఉహు ట్వంటీ ట్వంటీ త్రూ టూలనో త్రీలనో వచ్చిందంతే మొన్నటి వరకు రనయింది ఆ పాత్రలో ఉన్న పాతలో ఉన్నప్పుడు వచ్చింది పతిలా బాగు ఆ పాత్రన్నప్పు కూడా షాపింగ్ అయింది బాగుంది వచ్చింది అప్పుడు
ఎప్పుడు చూడలేదు నేను ఇంకా స్టిల్ జియో హాట్స్టార్లో ఉందంట చూడాలా ఒకసారి ట్రై చేద్దాం
ఆ ఉంది ఉంది మంచి ఉంటాయి సీరియల్ మా న్నా ఎపిసోడ్స్ మంచిగానే
సెల్లో చూస్తుంటావా లేకపోతే మా టీవిలో చూస్తుంటావా
సె మా కొన్ని కొన్ని మిస్ అయిన ఎపిసోడ్స్ చూస్తు ఉంటీ కానీ ఫస్ట్ హీరో వీడు కాదు తను కాదు ఇది ఏది తెలుగులో టి వల్లనే టేస్ట్ చేంజ్ చేస్తున్నారు మా తెల్లకచ్చలో టూ థౌజండ్ టూవెలో రాడయది టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ త్రీలోనే ఎప్పుడో స్టార్ట్ అయింది
ఆ ఇడు
పట్టిగాది
మీనా